ఉన్నా హలో
ఆ చెప్పు తిన్నావా
ఆ తిన్నా నువ్వు తిన్నావా
హు ఇంకా తినలే గులాబ్జామ్ చేస్ నువ్వోయలా
వావ్ ఎట్ల చేసినావ్ గులాబ్ జామ్
గులాబ్ జాము ప్యాకెటు ఇక్కడ జియో మాట్ల ఆర్డర్ పెట్టిన
అవునా వన్ ప్లస్ వన్
వన్ ప్లస్ వన్ గానీ ఇక సింగిలే తీసుకున్నాం రెండు ఎందుకని
సింగిల్ అయితే మరి ఫ్రీగ్ ఇచ్చిందా
సగం రేటే
సగం రేట్ ఆ ఆవును
పాలొచ్చనే మంచిగా అడిపి ఒక ఫిఫ్టీన్ మినిట్ చట్లా ఉంచి తడిపి
హు
హు ఆయిలీ నీల్గా వేయించి చక్కగా పానకంల ఎషి న నీకు జేయచ్చా అవునా ఎంకూరా
మాది మిల్ మేకర్ చేసిన నేనే
అవును పులుస ఫ్రైయా
గ్రేవిలాగా
ఓ చిన్నయా పెద్దయా
చిన్నవి ఎలా బాగా ఆ ఆకలి అయంది తొందర ఆకలియింది
ఇంకానే మరి గప్పుడే తింటన్నావ అయితే
వాకింగ్ మార్నింగ్ వాకింగ్ అయితుంది స్కూల్ క వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చినాక ఫోర్ థర్టీకి
దగ్గరనేేనా స్కూల్ కి రూమ్ కి
టూ కిలోమీటర్స్
అవునా నడుచుకుంటనే పోతానవ ఇగ
అవునూ
మంచిగనే వాకింగు అందుకనే సన్నగ అయితానవా
ఎడ సన్నగైన లావే ఉన్న గదా ఇప్పుడు సన్నగ అయినట్టు కనిపించిన్నా ఆ ఎప్పుడు
మొన్నా
దిగలేదు
నోవ్
త్తా అనుకున్న గ రెడ్ డ్రస్ వేసుకొని
నూరైయి దిగుతాయిపోవ
ఇగా అప్పుడు బిజి బిజి ఉండే గద ఇగ
హా
ఆ
ఎంత మంది ఉంటరు మీ రూమ్ లో
ఇద్దరమే
ఇద్దరేనా
ఇద్దరమే
ఆ ఇగా ఇ మళ్ళ నెక్స్ ట్ జూన్ మళ్ళ ఎట్లా రూమేనా ఇక్కడి నుండి అప్
తెల్వదిగా
ఉమ్
నాకు ఏమన్నా పెళ్లి అయితే తెలుస్తది నాక్ పెళ్లయితే ఎట్లుంటదో తెల్ స్తది
హ పెళ్లయితే గిక్కడ మంచి పెళ్లి చేసుకుంటే అయిపోద్
మంచిది అలోనా నేను మంచిదె ఎలో చేస్తా ఏం చేయాల
ఇటు కాదు ఇటు మధ్యల ఆ మాద్దలు ఇద్దర అంచి ఇద్ద మాకుసకం ఇదయి యున్ను
అలగా అనిపియాలే సగం కే గిలాయి అంటే సగం మిలియా
సరే సగం ఇ తిం ఎందుల్
హా
ఒక బాత్రూమ్ ఇస్తా ఒక రూమ్ సగం హాల్ ఇ
రెండు బాత్రూంలో ఉన్నాయా అవునా
ఒకటి వెస్టర్న్ ఒకటి ఇండియన్
అవునా ఓహా
ఇంకా
ఇంకా మరి వన్టైం చేయలేదా కర్రీసు రేపు వెళ్తా రేపు ఆఫ్టర్నూన్ బెండకాయ పులుసు
తాత కాళ్ళ బెండకాయ పులుసు తిన్న
ఉమ్ హమ్
దు లే నువ్వు ఇంకా
చెప్పాలి ఇంక నువ్వు
కరెంట్ ఉంటదా మీకు మరెప్పటికీ
రూమ్ ఇన్వర్టర్ ఉంది
ఇన్వర్టర్ ఉందా
అవును
మంచిదేనే
ఆక్కవా
ఆ ఓకే ఓకే
ఊ
హమ్ ఇంకా మా బాబు ఎవరో కింద తాత పోతాండు అర్లకి బాయి తిన్నవా రేపు పత్తవా మళ్ళా ప్రాజ తను హా హా ఆహా
హమ్
బూ
గేమ్ కర్రీ మరి మీ చెల్లి ఉన్నద పోయిందా
అవునా
మా చెల్లె ఇంత పని అయ్యది
బోమి చెల్లె మాటలు కొద్ది మాటలు మాట్లాడతలేదు అమ్మ మొఖం మీదనే
అవునా
ఆ
ఏప్పుడు
చెల్ల కొంచెం లావు అయింది కదా
ఆ
అయితే స్కిప్పింగ్ చేయి తొందర బక్కగా అయితావ్ అన్న
ఆ
అట్లా అన్నందుకు ఏమన్నద అంటే ఆ ఎవరందంగా ఉన్నారని నేను స్కిప్పింగ్ చేయాలి అన్నది
ఏంటి
ఆ ఎవరయితే అందంగా ఉన్నారు నేను స్కిప్పింగ్ చేయడానికి అన్నది
ఆహా
ఆ
అబ్బో ఇప్పుడు బాగానే
మాటలు అన్ని ముఖం మీదనే అంటాంది
అవునవును
హమ్
ఎందుకన్నా రమ్మన్నా అదేంటిది కొంచం గూడ పని శనివారం ఆదివారం అయితే హాలిడే ఏ ఇగా వీళ్ళందరూ ఇంత మంది ఉన్నారు కదా ఒక్కదాన్నే ఇళ్ళకి తినిపించుడు కొంచెం అన్న ఇల్లు కూడ్చుడు అన్న చె మడత పెట్టుడు అన్న ఏది లేదు
మ్మ్
ఆఫీస్ వరకు ఉంటే ఆఫీస్ వరకు లేకపోతే ఫోను
ఆ అదే జాబ్ చేస్తాంది అనుకుంటాను ఏమో నన్ను అయితే గోరంగాన్నా నాకతే మంచి చనిపిచాలదని గుట్టిగానిందుకు చెప్పి న ఫీల్ అయినా అట్లా అంటే ఇప్పుడు అది ఎవరీ అన్నట్టు ఇండైరెక్ట్ నాను అన్నటేకథ
ఆ అట్లాన్నది ఇంకా మోనికా అక్క ఈజీ అప్లై అయ్యి
చెప్పేటోళ్లు ఎన్నన్నా చెప్తారు పైసలు అన్నదా సేమ్ డైలాగ్ మమ్మల్ని కూడా అన్నది మమ్మల్ని అన్నది దిలీప్ అన్ననే అన్నది
అవునా
అన్నద దె అ అన్నాను ఉన్నది. నువ్వు పెడితే నేను చేసే ఏదన్నా చెప్పేట వాళ్ళ ఎన్నయన తరుమ
అప్పుడు మేం పెట్టలేదా, అప్పుడు పెట్టలేదా అప్పుడు మా అమ్మాయి హాస్టల్ తియలేదా మూడు నాలుగు వేలు ఇచ్చిందిల్లే తప్పు ఇప్పుడు ఆ అప్పుడు ఎగ్జామ్ క కట్టుకొని పోయిన ఎ టెట్ ఎగ్జామ్ కి నేను బయట మూడు గంటలు ఆడ ప్లేస్ లేకపోయినా
ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు మొత్తం అనది లేదె. ఆ అటె
మనం బెట్టనయి పోయినయి ఇంక
పోయినాయి
ఆ ఈ ట్వంటీ వన్ ఇయర్స్ క వర జాబ్ చేస్తాలో, ఏజ్ లో జాబ్ చేస్తాడా ఇంక ఎక్కువ.
అది ఏం చేసడు అయనా అదేం జాబో ఇక ద ఎక్కన్నాన్న బయిత
హీట గేసి ఒకక్క ఒక్కోలకి లక్షల ఖర్చు అయినాయి అట నాకేం ఖర్చులు నా కొం డిగ్రీ ఇది అంత కలిపి ఓ లక్షనో, యాభై వేలో అయి ఉంటాయి. ఇంకా నాకే బెటర్ కదా గివి ఎనిమిది వేలు ఇంకా నాకె పదివేల జీతం. మో అన్నది మరి నాకు రెండు సంసవ్ అలా కలిపి నాకు పదిహేను వేలే అయినై.
ఆ ఆహా
ఆ ఆ
మా బిడ్డ పెద్ద హ్యాండ్ బ్యాగులు సంక కేసి తిరుగుత ఉంది. హ్యాండ్ బ్యాగ్ జోకు ఉన్నది అది
ఉహు హ్
ఇంకా మీ కొడుకు ఎక్కడన్నాడు అద్ అటే ఉన్నాడా ఇటేన
మా కొడుకు ఎంగేజ్మెంట్ కు పోయిండు
ఎక్కడ
వాళ్ళ డాడీ వాళ్ళ కొలీగ్ ది
ఓకే ఎక్కడా
ఆ ఎక్కడన ఏమో ఏదో ఊరు
ఓకే ఓకే మరి ఇటే ఉంటారా ఆహా ఇటే ఉమ్ ఉంటారా ఈ రోజు
ఉంటారు గావ ఉంటారో లే పో ఆ వచ్చేస్తారు కావచ్చు
ఉమ్ ఒక్కే ఇంకేం సంగతి మరి మీ స్కూల్ ల సెలబ్రేషన్స్ ఏం లేవ తమరిగ ఫేర్వెల్ పార్టీలో
ఏముండై
ఏముండయ
ఉహు
ఇప్పుడ ఏం లేవచ్చు ఇక ఇక హాల్ ఇంకేంది ఇక ఎగ్జామ్స్ అయిపో
ఉ ఉ అంతే ఇంకా మాకు జనాభా లెక్కలు చేసుడుంది ఇప్పుడు ఆగస్టు పులే వ్యా చల అయితే
ఆ
మేమంత మొత్తం అయితే మేం ఏం చేసిన కన్సల్ చేయించి కున్నా
అవునా ఇప్పుడు లేవా ఇగా
ఆహా ఏం నాకు పడది నేను క్యాన్సల్ చెప్పించేసుకున్నా
ఆ నయం
మరింతకీ ఎవరికి తెలియదా ఇరువై ఐదు వేలు పైసలు ఇ ఇరవై నాలుగు ఈయల్సి ఇస్తరు
ఇరవై ఐదు వేలు ఒక నెలకి నువ్ మంచిగున్నై కదా
కానీ ఎండ కి కీ ఇక్కడ ఉందిగా అంత చేసాగా అంత వైట్ ఎండకి ఎవరు పోవాలి
ఇప్పుడు మళ్ళీ ఎండల్ గిప్పుడే ఇంతున్నయ్ అన్ అంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఫుల్లు ఉంటయ్
నాకు ఎండకు తెలుసు కదా కళ్ళు తిరుగుతయి అవసరమా రిస్క్ ఆ పైసల్ లేకపోయినా మంచిదే ఇరవై ఐదు వేలు అవ్వి ఇంకా ఈయల్స్ ఇస్తరు ఈయల్స్ అన్ టే అవి సీయల్స్ లాగా లీవ్స్ లాగా మనం పెట్టుకోకున్ అంటే దానికి ఒక్క దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ట్వంటి ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవి కూడా ముప్పై వేలు వస్తయ్ కావచ్చు మొత్తం కలిపి యాభై వేల వరకు అత్తయ్ ఏమో
ఓకే
ఎన్ని ఈయల్స్ ఇప్పుడియ్యరవి మమ ఆ మనం రిటైర్మెంట్ అప్పుడు ఇస్తరవి
ఆ హా అప్పుడు ఇస్తది బాగా ఆ హా
ఉహు
గివ్వి
ఊ లేదు మా అవి మనీ ఇప్పుడే ఇస్తరు కావ చు మీల్స్ పెట్టుకోకుంటే వాటిమని అ ఇప్పటికి గవర్నమెంట్ కి సరెండర్ ఏసి అప్పుడు వస్తది గవర్నమెంట్ ఉమ్ ఇయ్య
ఇంకా పొద్దున్న టిఫిన్ ఏంటి మరి అలా
మాల ఇవాళ ఏం తీన్లే టిఫిన్
ఏం తినలే ఒక రోజు తినవా
రోజు తింట కాని ఇవాళ్లే తినలే
ఆహా
ఉహు
రోజు ఏమో బాక్స్ తీసుకొని పోతావా స్కూల్లోనైనా
లేదే లెవెన్ థర్టీ ట్వీలివ్ కు అట్లా లంచ్ పెట్టేస్తున్నారు కదా స్కూల్ లనే
ఆ ఏ స్కూల్ లో నే తిని వస్ తావా
మా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కట్లా వంట చేసుకుందం తింటున్నాం మల్లా ఆ మల్లా స్కూల్ క వెళ్ళి వచ్చిన తర్వాత వంట తీసుకొని తినాలంటే ఓపిక ఉండదు కదా
కా అబ్బ మొన్న ఉగాది వ క్షాలు అయితే అట్లనే ఉన్నాయి డబ్బాల తినబుద్ధి తినబుద్ధి అయితే ఇక ఒకటే తిన బుద్ి అయితే మళ్ళ ఇప్పుడు తిన బుద్ి అవుతుంది ఇ ఫ్రిడ్జ్ లో పెట్టినాక ఖరబ్ అయిన
అయ్యో
ఆమ్ పప్పు వటుకొచ్చి పప్పు మంచిగానే ఉంటది ఇప్పుడు రొట్ట ఉన్నది ఒకటి తీసుకొని కాల్సు న్నంట ఇక పిండి తడిపిన చపాాతిీకి
హ ఉ
ఇంకా
చెప్పాలి ఇంకా నువ్వే
మీ ఫ్రెండ్స్ ఎవరి అన్న ఉన్నాయా పెళ్ళిలు
ఫ్రెండ్స్ప్ పార్వతీ ది ఉంది చెప్తా పార్వతీ తెలుసు కదా
తెల్సు
ఆ
సరే మరి మల్ల చేస్తా
సరే సరే బాయ్